బాగున్నామండి మీర ఎలా ఉన్నారు
మేం బాగున్నామండి మీ ఇంట్లో అందరూ బాగున్నారా
బాగున్నానండి మీ ఇంట్లో బాగున్నారా
ఆ బాగున్నా
ఏం చేస్తుంటారు
మేమా అండి ప్రస్తుతానికి ఖాళీనే మీరేం చేస్తు ఉంటారు
స్టడీ కంప్లీట్ అయింది జాబ్స్ సర్చింగ్ అండి
ఓహో అవునా
అవునండి
మ్మ్ ఇంకేంటి చెప్పండి మీరు చెప్పాలండి మాతో ఏముంటాయండి
ఎంత వరకు చదువుకున్నారు. ఎంత వరకు చదువుకున్నారు
డిగ్రీ అయిందండీ
మ్మ్
డిగ్రీ కంప్లీట్ అయ్యిందండి
ఏ బ్రాంచ్ తీసుకున్నారండి
నేనా బైపీసీ ఇంటర్లో తీసుకొని డిగ్రీలో బీజే స్ తీసు
ఓనండి
మీరేం ఏ కోర్స్ చేసినారండి
నేను సివిల్ చేసినామండి
సివిల్ చేసారా
మ్మ్
అంటే బీటెక్ అనమాట మీరు
హలో ఎస్ అండి సర్లేే అండి గుడ్ నైట్